హలో ఆ చెప్పు ఆ చెప్పే
మ్ ఎ ఎత్తుతావో ఎత్తవా అనుకున్నానే అంటే మెసేజ్ చూసినావా లే గాని
చూడలేదు అది నాకు డైరక్ట్ ఆ
ఎం జేస్తున్నావే అయిన్ అది రిపోర్ట్ ఓ మీరు సైన్ రేపు కదా చి అయిపోయింది కదా మి సైన్ చ్చి ప్రెసెంటేషన్ ఏమో
ఉ రేపె అంట
ఉ
ప్రిపేర్ అయిర్రా మరి
అది మాకు ఇంకా సర్ఫికేటే రాలేదె
ఈ రోజు పోతామ అన్నారన్నవ్
పోయరు వాళ్ళు మరి ఏమైందో చెప్పలేదు
ఉ
పోయినారంటా గాని
హ
చూద్దాం ఏమైతదో రిపోర్ట్ అయితే అయింది అట్లా అట్లా అ ఆట్లా ఎసిందంట
అదే మళ్ళా ఎడిట్ చేస్తున్నా అన్నది
ఆ అదే
ఉ
అదే పెట్టింది నా నాన్ చేయమంటున్నారు టేబుల్
కేబుల్ వస్తా లేదంట దానికి
నాకు కంటెంట్ ఎంద ఏ ఏం పెట్టలో తెల్వద్ అది అద్నాక్ చేయమనది
ఆ
అదే చార్జిప్టిల్కి కూడా పెట్టలేదు అది నాకు వేసుకోమని నేను ఎట్లా చేయ్యాలి అన్నాను
ఛార్జిట్ లింకిపిచుకో
అదే అడుగుదాం పెట్టినా మెసేజ్ చూడ్లేదు అది చూస్నాక పెడ్దామని అది అదొకటి చేస్తా అయిపోతుంది మళ్ళా ప్రింట్ తీసుకోవాలి
అవును అది ఏమంటారు థర్మల్ బండింగ్ మొన్న మేము స్టిక్ ఫైల్ తీసుకున్నాం
హ్మ్ ఏమనాడు వోదాన్నాడా
ఆ అసలు స్టాంప్ ఏయ్నియలే ధన్మిదా బైండింగ్ చేపిస్తేనే ఇస్తాం మానానడు
ఏమై థర్మల్ థర్మల్ బైండింగ్ కుడా స్టాంప్ ఎస్తాడా అదేంది అదేం లెక్కనే
ఎమో
ఎ మంచిగుణారెమా ఇలైతే
అంటే స్టిక్ ఫీల్ వాళ్ళకి లాభం అది తీస్కొని మళ్ళీ పెట్టుకోచ్చు
అవును
ఆ
ఇప్పుడు అయినా ఇప్పుడు మనం అన్నీ తీస్కొని అక్కట్లా జమ ఎస్తారే అమ్మళ్ళు అమ్మేస్తారు అన్ని
ఆవ్వునే
ఆ గణపతి రావు మళ్ళ చిించి కింద అన్నమూ తినేటప్పుడు వాడ్కుంటాడే అనకణం సార్ మారిపోచ్చాయి కదా అనంటే ఆవ్వును ఐపేనై కాబట్టి మేము ఇలా వాడుకుంటాము అని అన్నాడు తెల్సా
ఆహా
అయితే ఎందుకు సార్ మరి అట్లా చేయమంటారు మా క్రిప్ ఓసాంతే ఎక్స్పీరియన్స్ కోసంమమ్మ మీకు తెలుస్తుంది కదా డాక్యుమెంట్స్ ఎట్లా చెయ్యాలో అని అన్నాడు
హ్మ్ సాఫ్ట్ కాపీ మీక్ చూపిస్తాంగా అప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటాదిగా
అదే కదా ఆనంద్ కదా ఇప్పుడు డెప్యూటీ
అవును
ఇగ అంతే ఇగ చుక్కలు చూపిస్తాడు ఇగ అందర్ని
పోయిపోయి గాయన్నీ ఎందుకు చేసింది రామాదేవి మేడం
శ్రీనివాసులు సార్ ఉన్నాడు శ్రీకాంత్ సార్ ఉన్నాడు అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని విని పే విన్నీ చేసార్ ఏం రా ఏం కూడా రాదేయమ్మా వాళ్ళ కింద కొంచెంమైన వచ్చు
అవును
వీడుకు ఎక్కువ రా ఏ రా చీ ఏం రాదు కాని ఓరాక్షన్ ఎక్కువ
ఉ
మొన్న కూడా ఆ పేపర్ పబ్లిష్ కోసము మాట్లాడిండు అనిల్ సార్
ఏమీ అయినయ్
ఏమన్నాడు ఆ మొన్న మీటింగ్ ఏందంటనే బోర్డు మీటింగ్ అయితే అప్పుడు అందరు గైడ్స్ చేంజ్ అయినారంట
ఆహా
ఉ అయితే స అనిల్ సార్ అన్నాడు గైడ్ చేంజ్ నేను అదే ఎవర ఏమైతదో తెల్వదు మళ్ళీ ఒకసారి వెళ్ళి మీ గైడ్స్ ని కలవాల అంటే సార్ అట్లేంటి సార్ మొత్తం అయిపోయినంక ఇప్పుడు చేంజ్ చేసిర్రు అని అంటే చేంజెస్ ఇల ఎవరు ఎవరిని డిఫరెంట్ అయిపోయింది మీరు నాకు వస్తారో తెల్వదు వేరే గైడ్ అయినా రావచ్చు అని అన్నాడు
ఉహు
ఉ తర్వాత వాళ్ళు అన్నం తిండానికి వెళ్ళిరు శిర్షమా వాళ్ళ గట్ల అప్పుడే గా గణపతి రావు పక్కనే ఉంది
ఉ
వీళ్ళని ఒకసారి రమ్మని చెప్పాలి సార్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటో అసలు ఏం చేస్తున్నారు అంటే అప్పుడు ఎవరు అన్నారు సార్ అన్నాడు ఇప్పుడు ఏం లేదు సార్ వాళ్ళకి రివ్యూ సెవెంత్ సెమ్ లాస్ట్ కు ఉంటుంది అంటే అప్పటిలోపు పబ్లిష్ అయిపోవాలంట పేపర్ లేదంటే ఫెయిల్ చేస్తారంట
ఉ బా
ఉ అంటే ఇంటర్న్షిప్ లో ఓ పక్కనా ఫెయిల్ అని పెడతారంట
ఉహు
ఊ పబ్లిష్ చేస్తేనే మనకి అదేంటి దాంట్లో ఏందీ అది ఉస్ అది ఇస్తారు కన్నే మనకి సర్టిఫికేట్ ఏమంటారు దాన్ని
మేము నా
ఆ మేమూ లో ఫెయిల్ అని పడతదంట
ఊ
ఉ పబ్లిష్ చేయకపోతే
చేస్తే ఎట్లో అట్ల అయితది లాస్ట్ కి
చెయ్యాలే అంటే కొంతమందిని అడిగుతే వాళ్ళ ఫ్యా అంటే గైడ్స్ ఉంటరు కదా వాళ్ళు పెట్టుకుంటున్నారు పైసలు మిగతావి కొంచెం కొంచెం ఇస్తున్నారు
అవును
అంటే మనం కట్టుకోవడానికి ఒక టూ కే నా అట్ల
ఊ
వాళ్ళోక టెన్ కే అట్ల కట్టుకుంటున్నారు.
ఉహు
ఎందుకంటే వాళ్ళు కూడ ప్రాఫిటే కదా నేమ్ వస్తది. అట్లా మొన్న ఆ చాల మందివి అయినయి అంట, అంటే అశ్వాని మ్యామ్ దగ్గరికి ఎళ్ళినము.
ఊ
వెళ్తే మ్యామ్ అన్నది.
ఉ
అంటే ఎవరో ముందు వాళ్ళ స్టూడెంట్స్ సైబర్ వాళ్ళవి చేపించిందంట అయిపోయినాయంట మొత్తం. పబ్లిష్ రిజల్ట్స్ రావ ఆ అయిపోయిందంట రిజల్ట్స్ రావాలంట జస్ట్. లాస్ట్ కి అని అన్నది. ఆ నాకు ముందు చెప్ తే అయిపోతుండే కదమ్మా, నేను చూసుకుంటుండే నాకు ఇట్లా ఫైటింగ్ దొరికినే పబ్లిష్ చేపిచ్చిన టే ఆమె పెట్టుకుందంటనే మని మంచిగా
ఎంతయితయి అసలు
అవ్వచ్చు ఒ ఫిఫ్టీన్ కే దాక అవ్వచ్చు.
ఒక్కటి ఇంకా
ఆ ఒకొక టీం కి
ఉహు
ఊ అంటే మొత్తం వాళ్ళదేనే మొత్తం పేపర్ రాయడము.
ఉ
ఆ వాళ్ళ పబ్లిష్ చేయడము.
అహో
అంతా ఆళ్ళదే
ఊ
తప్పుల్ లేకుండ, ఎందుకంటే అందరూ ఇప్పుడు ఫ్యాకల్టీ కూడ లు రాయలేరు గదా. ప పేపర్స్ సొంతంగా ఆ మ్యామ్ కు డద అన్నది మేం కూడ్ డ్రాయలేమమ్మా, పేపర్ కష్టంగ ఉండది అందుకే మనీ ఇస్తే వాళ్ళే చేసిస్తర్. రూ అన్ అన్నది.
ఉహు
ఉ ఏ దానికి మనీ వ ఎంతైనా కావాలి గదా ఇగ పబ్లిష్ కోసం.
అవును
ఉ ఇగ మ్యామ్ అన్నది, చూస్తానమ్మా ఒకవేళ ఉంటే చెప్తాను అన్ అన్నది.
ఉహు
ఇగా మా మా గది అది మాది చిపుర్ మా ప్రాజెక్ట్ గైడ్ అయితే అసల్కి ఆనే మా ప్రాజెక్ట్ నేమ్ గూడ తెల్వదే
ఉహు ఆ
ఏమనంటే ను నా టీమ్ ఏ ఏ కదమ్మా అన్ అంటడు. అవును సార్. ఒక్కసారి కూడ ప్రాజెక్ట్ టైటిల్ అడగలేదు ఇప్పటి వరకు.
అవునా
ఉ ఆయమ్మికి ఏమన్న పెట్టదే అమ్మ, కొంచెమైనా మంచి ఎ మంచి చెయ్య
అదే కొంచెం ఆయన కూడా నాలెడ్జ్ ఉంటది మీకే
ఊ అదే కదా ఆయన ఉంటానె మంచిగా అయ్యేది ప్రాజెక్ట్ సెట్ గా
ఊ
అంటే ఫ్యూచర్ గా కూడా పనిజే ఆ పనికొచ్చేది కదా
అవును
ఊ ఇప్పుడు అంతా చార్జిపిటికి ఇస్తే అది ఇచ్చింది గాని
ఊ
అదే పబ్లిషన్ లో కూడా హెల్ప్ చేసేటోడెమో
ఊ ఈమె ట్వంటీ వన్ ఉంది చూడు
ఊ
అందుకే పబ్లిష్ కూడా చేపించింది మేడం
రమాదేవి కదా
ఊ
అయిపోయిందా పబ్లిష్ పేపరు
అంటుండే మాతోటి చేపించింది మేడం అని
అ అచ్చ ప్రెషర్ పెట్కున్నార మరి
ఏమో పైసల గురించి అడిగితే ఏం చెప్పలే
ఆ చేపిస్తారే కొంతమంది నేమ్ అంటే వాళ్ళకేస్తే నేమ్ వస్తుంది కదా పబ్లిషింగ్ కోసమూ అందుకు ఇంకా హై క్వాలిఫికేషన్ అయితే ఇంకా అంటే వాళ్ళకి ఇంకా పెరుగుతుంది ఇంకా డిగ్రీ వాళ్ళు చేసిన కాలిఫ్ కేశన్లో
ఉహు
ఊ రఫీ సార్ కూడా చేస్తాడంటనే
అవును రఫీసర్ ఫస్ట్ మా టీమ్ లో థర్టీ ఉంటయి చూడు
ఊ
ఆయన ఫస్టుండే సార్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తే ఆయననే ప్రాజెక్ట్ చేసి ఇస్తాడంటాన అంటుండే
అవునా
ఆ
ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తే చాలా ప్రాజెక్ట్ కి
ఆ చేస్తాడు ఆయననే చేసి మొత్తం పబ్లిష్ అవన్నీ చూసుకుంటాడు ఊహు
నైస్
ఊ
కానీ కొంచెం అది అనిల్ సార్ అని అడిగితే ఆయనకు చేసిన పేపర్స్ అన్ని రిజెక్ట్ అయినాయ అమ్మా అని అన్నాడు
ఓహో
ఊ స ఆనేకి అడుగితే ఫస్ట్ అయితే మీరు పేపర్ తయారు చేసి పెట్టుకొండి అని అన్న సరే ఇగ అన్ నెక్స్ట్ మంత్ ఈ లాస్ట్ వరకి పేపర్ చేసుకోమన్నాడు రీసెల్ట్ పేపరు
ఊ
ఏం చేస్తాడో మరి ఈ అప్పటి లోపు ఎవరైనా బయట వాళ్ళని తెిలవాలి ఒక సిక్స్త్ కే లో అనా అయిపోతే అయిపోతది కదా పేపర్. మరి ఫిఫ్టీన్ కే కాకుండా. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే అడగాలి ఒక పానైపోత్. స్తది మళ్ళీ తిన్ గోలా ఉండదు ఊకే. మళ్ళా ఆ బ్లాక్ బుక్ అంటాడు బా.
ఏంటిది.
అదే మేజర్ ప్రాజెక్ట్ ది.
ఏంటిది.
బ్లాక్ బుక్కె లాస్ట్ కి ఇస్తారు కదా అద అంటాడు మళ్ళా. ఫస్ట్ అయితే ఇది రిపోర్ట్ ఇయాలి మేజర్ ప్రాజెక్ట్ వరి. పోట్యాలి రివ్యూ ఫార్మ్స్ ఇయ్యాలి మర్చిపోయినాం కదా మనం ఇయ్యలేదు. ఆ హాలిడేస్ తర్వాత.
ఉంది ఆయననే అసలు ఏం అంటా లేడు ఇయ్యండి అంట లేడు ఇయ్యద్.
మొన్న నెళ్ళినప్పుడు అనాలి కదా మేజర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదమ్మా ఇప్పుడిస్. తర్వా అది కూడా చెప్ప లేదే అని.
ఊ.
అస్సలు ఏం కూడా అడగలేదు తెలుసానే.
ఏ మ రాయనా సార్ ప్రాజెక్ట్ గైడ్ ఎందుకు పెట్టిరో ఏమో ఇట్లా పెట్టిరు.
ఆ ఇప్పుడు ఆయనకి కూడా కష్టమే కదా ఇప్పుడు మార్క్స్ వేయాలి కదా రివ్యూ ఫార్మ్స్. కావాలి కదా ఇప్పుడు మార్క్స్ గది కూడా గుర్తులేదు ఆయనకి.
ఆ.
అది కూడా గుర్తులేదా అంటున్నాం మాక్స్ వేయాలి నాకే కష్టంగా తర్వాత అడుగు. తరువు అని అందుకు బాధ లేదా నీకి.
అవును.
ఈ కొత్తగా సునీల్ సార్ అయన ఆనివాసలు పట్టించుకోవట్లేదు.
ఊమ్ ఏమో అయన కొత్త కొత్త ఉంది మొత్తం.
నిజం కొత్త కొత్తగా ఉంది అని చూస్తేనే కొత్తగా ఉంది అసలు సార్ లా సార్ లాగే ఉండడు అమ్మ హెచ్ఓడిలా లేడని.
నిజం.
మొన్న మే నేను మొన్నెళ్ళ మాట్లాడితే అని హెచ్చవోడి సీట్లు కూర్చున్నాను కదా.
అవును.
ఆయన కూడా నార్మల్ గా మాట్లాడుతున్నాడు. అస్సలు ఏంటమ్మా ఎందుకు వచ్చిరు అది అట్లా అని. మన హెచ్చువోడి ముందు ఎట్లాంటుండంది అట్లా అసలు.
కొంచం.
ఉహు.
అండి.
సగం మంది వెళ్ళిపోయారంట వేరే డిపార్ట్మెంట్ లోకి.
అవును మూన్నళ్ండే సైబర్ కి వెళ్ళిపోయిరంట ఇంకా ఏఐఎంఎల్ కెళ్లి. వేరంట.
ఉమ్ రమాదేవి మ్యమ్ వెళ్ళిపోయిందంట.
దీప్తి మేడం.
దీప్తి మ్యామ్ ఉందే దీప్తి మ్యామ్ ఉంది. సిరిష మ్యముంది అనిల్ సార్ గణపతి రావు వాళ్ళందరూ ఉన్నారు. ఊమ్ సరేనా.
ఊమ్.